హలో హాయ్ అండి ఎలా ఉన్నారు.
ఉహ్మ్ బాగున్నావండి మీరు బాగున్నారా
ఆ నేను బాగున్న ఏంటి ఉగాది వస్తుంది కదా ఏం చేద్దాం అనుకుంటున్నారు.
ఉగాదికి ఇల్లంతా చూడ్డంం చేసుకోవాలి కదండి. ఫస్ట్
అవునండి
ఇల్లంతా శుభ్రం చేసుకొని పండగకు
మరి ఇంకా వారం రోజుల్లో ఉంది కద. స్టార్ట్ చేసారా?
ఉహ్
ఇంకా వారం రోజులే ఉంది కాద స్టార్ట్ చేశారా వర్క్.
ఇంగా చెయాలి కదండి. ఇంటికి బంధువులు అందరూ. కాసే అలానే ఎలా ఉంటాము. అందరినీ పిలుచుకోవాలి కదా.
ఆహ్
ఉ మొదటి పండగ కాబట్టి మనకు తెలుగు వాళ్ళలకు ఇది ఇంకా లేదండి చెయ్యాలి
కుందాం అనుకుంటున్నారు మరి ఏమైనా ప్లానింగ్స్ చేసుకున్నారా
ఇంకా చేయలేదు మన బంధువులు అందుకు అందరి అక్క వాళ్ళని అన్న వాళ్ళని అందరినీ పిలుచుకొని బాగా సెలబ్రేట్ చేసుకోవాల అనుకుంటాను
అవునా నార్మల్ గా లాస్ట్ ఇయర్ అయితే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి
ఏం అండి
లాస్ట్ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు
లాస్ట్ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకున్నానండి లాస్ట్ ఇయర పండగ అప్పుడు బాగా సెలబ్రేట్ చేశామండి ఇంట్లో వంటలు అందుకు చేసుకొని గుడికి ఎందుకు వెళ్ళడము ఎక్కడికైనా బయ్ టికి వెళ్ళడమో ఏదన్న గుడికి కాని టెంపుల్ కి కానీ లేకపోతే లాంగ్ డ్రైవింగ్ కి అలా వెళ్ళడం
సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు
బాగా సెలబ్రేట్ చేసాం అండి మూడు రోజులు కదా పండగ ఒక్కొక్క రోజు ఒక్కో క్కలాగ కదా బట్ చాలా హ్యాప్ గా సంతోషంగా సంక్రాంతి పండగ రోజు
అవునా మేము కూడా అలానే చాలా బాగా హెలబ్రేట్ చాలా బాగా సెలబ్ చేసుకున్నాం అంటే మా ఆరోజు అయిపోయిన తర్వాత్ త అత్తవాల్లింటికి వెళ్ళాలి కదా ఆత్త వాళ్ళ ఇంట్లోని సంక్రాంతిని చేసుకొని మళ్ళీ కనుమకి ఉ కనుమకు మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికొ చ్చి అక్కడ సెలబ్రేట్ చేసుకోవడం కదా మాది అత్తమ్మ వాళ్ళదయితే పల్లెటూరు అనమా ట అక్కడ చాలా బాగా అయ్యింది దే పం కోళ్లు పంద్యాలంట ఏవేవో సంథింగ్ ఊ సిటీ అలవాటు అయిపోయి నేను ఇదే ఫస్ట్
లో ఇంకా చాలా కొత్తగా అనిపిస్తుంది టౌన్ లో ఎవరిది వాళ్ళు అన్నట్లు ఉంటారా అందగా అనిపించదు అ ఎవరికొద్దీ వాళ్ళే ఉంటారు పల్లెటూర్లో అయితేనా పల్లెటూర్లో అయితే అనా ఎవరైనా ని మన వాళ్ళే అనుకున్నట్టు మాట్లాడతారు అందరుూ కలిసి మెల్సి ఉంటారు అందరి నివ అర్తల పెట్టుబద్దు అదే టౌన్ లో అయితేనా ఎవరింట్లో వాళ్ళు ఉంట ఎవరు పని వాళ్ాలి అన్నట్ ట్లుగా ఉంటారు ఏమంటే మాట్లాడిన్నా అంటే మాట్లాం అంతవరక తర్వాత ఏమండది
మాట్లాడినాం అన్నది కూడా ఉండదు ఏదో ఉన్నారా లేదా అన్నట్టు ఉంటది
ఆ అంతే అందరి నుంచి న ఎక్కువవేమి ఉండదు
ఆ
ఎంతనా పల్లెటూరు పలెటూరు టను
అవును చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇదే ఫస్ట్ టైం అనమాట పల్టూరి అచ్చడు వాతవరణక ఎల్ను
కానీ పండగ ఫెస్టివల్ టైమ్ అంటేనా పల్లెలో చేసుకోవడమే ఇంకా చాలా బెస్ట్ ండి
ఆ అక్కడ ఏదో ధాన్యం ధాన్యం ఇ స్తార అంట కదా ఏవేవో చేశారు ఫస్ట్ రోజు అదంతా అంత చూసాను సంక్రాంతి రోజు అయితే భోగి రోజు నుంచి స్టార్ట్ చేశారు ప్యాకట్ అట్లు తర్వాత పన్నెండు కోళ్ళు ఆ హరిదాసులు వచ్చారు
అ
టెన్ డేస్ నుంచి హరిదస్ హరిదాసులు వస్తారంట
ఆ ఇంకా పండగ టైంలా కాబట్టి పిల్లలు గగాి పఠాల లేెగ రే ఇడము అలా ఇంకా చాలా బాగా ఉంటుంది
కానీ ఇప్పుడు ఆ మాంజా వల్ళ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నా మాజా దార హంట ఉట్ట అదు కదా పతాం
అవును అది థ్రెడ్ కొన్నిసా ఆ థ్రెడ్ కాకుండా ఇంకో వేరే త్రిడ్ వాడాలి వడాలి ఎందుకంటే అవి ఊ వైరు ఉంటది కదా అది తగలడం వల్ల ఏదన్నా కింద పడినప్పుడు ఎవ డ్రైవింగ్ లో ఉన్న గని పిల్లలకు గానీ కొంచె జాగ్రత్తగా ఉండాలి కని అవును కాకుండా నార్మల్ దారం కూడా ఉంటాయి అవి యూజ్ చేస్తే బాగుంటుంది అవి గాలిపటాలు ఎగిరి పోయినప్పుడు అనేది డ్రైవింగ్ చేసేటప్పుడు అందుకు తలకు గాని కండ్ల కు అలా తగడము చాలా మంది ఇబ్బంది పేస్ చేశారు అలాగ హు అలా చేయడం కూడా మనదే తప్పువుతుంది
అవును ప్రాబ్లమ్ ఏ అది చాన్
కో దిక్కు వాళ్ళ సంతోషం ఉండదు కదా అట్ల చెస్ కని మనం
నెక్స్ట్ ఇంకా సంక్రాంతి రోజు అలా అయిపోయింది అయిపోయిన తర్వాత కనుమ రోజు కూడా అక్కడే చేసుకున్నాము వచ్చాము అమ్మ వాళ్ళ ఇంటికి ఇక్కడ నెక్స్ట్ సండే కదా
ఉ అక్కడ ఏ పండుగ బాగా జరుగు తుందండి మీకు
ఎక్కడ
మీ సైడ్
మా సైడ్ అం టే ఇక్కడ ఏం జరగదు అత్తమ్మ వాళ్ళ ఊరు సైడె మనకి టౌన్ లో అంటే తెలిసిందే కదా ఏదో ఉన్నామా తిన్నామా కొత్త బట్టలు వేసుకున్నామా గుడికి వెళ్ళామా అన్ తే ఐ పోఇంది పండాగ మనకి ఇక్కడ
అంతావరకే అదే పల్లెటూర్లో ఉన్నట్లు పల్లక్టూరులో బయట కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవచ్చు
మనం ఇక్కడ టౌన్ లోని పండగ చేసుకున్నా చేసుకు కపోయినా ఎవరికి కూడా తెలీదు అదే అక్కడైతే అయితే ఏమ్మా లేచావా ఉన్నావా ఆ రెడీ అయ్యావా అంతే అలా ఉన్నద్ ఆక్కడ అయితే పల్లెటూర్లోనే
పల్లటూర్ల అలా ఆయయం ఉండదు ఎంతసేపుని ఆప్యాయతంగా పిలుస్తంది సారు వర్సబట్టి బాగా ఉంటారు ఏదన్నా కావాలన్నా ఏమన్నా ఏందన్నా కాని ముందుండి చూసుకుంటారు ఎవ్వరైనా గానీ ఎంతైనా పల్లెటూరి పల్లెటూర టౌను టౌన్ ఏమంటే అక్కడ అక్కడ ఉంటారు అంతేగాన
విదిన్ ఇక్కడ మనకి వన్ లలాక్ సాలరీ వచ్చినా కూడా మనకి ఇక్కడ సరిపోదు అక్కడ టెన్ థౌసండ్ సాలరీ వచ్చినా సరిపో పోతుంది వాళ్ళు ప్రశాంతంగా జీవిస్తారు ఫార్మింగ్ అవన్నీ చేసుకొని ప్రశాంత అత్తగా ఉంటారు
ఉ అక్కడ రెం టూ హౌస్ అవి ఇవి అని టెన్షన్సు అన్ని అవే ఉంటాయి
ఇక్కడ ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ డ్యూటీ చేసినా శాలరీ వచ్చె
నువ్వు అక్కడ అక్కడ ఒక్క రోజు లీవ్ పెట్టి ఇంట్లో ఉన్నా
ఆ
ఒక డే టెంక్షనే ఇక్కడ ఒక రోజు ఇంటి దగ్గర ఉన్నా అంత ఏమ్ అనిపించదు
అవును మళ్ళీ ఇక్కడ అడగడానికి లీవ్స్ అడగడానికి మళ్ళీ ఎప్రూవల్స్ అవన్నీ రావాలి ఒక పండగ చేసుకోవాలన్నా ఒక పరిమిషన్
ఇక్కడ చేసుకున్న చేసుకున్న ఇన్కమ్ వస్తుంది అక్కడ చేయకపోతే ఇ కట్టవుతు స్తుంది ఇన్కమ్ కూడా అక్కడ.
ఆ అక్కడ ఏంటి అంటే, ఫార్మింగ్ అవన్నీ దగ్గరే ఉంటు, ఆ ఫ
మనం ఉన్నా ఉమ్ లేకపోయినా కానీ, ఉన్నా లేకపోయినా కానీ మనం అక్కడ కట్టాల్సిందె. కట్టాలి చేయాల్సినవి చేయాల్సిందే.
అవును
మేము లేము కదా అనే దానికి కూడా ఉండదు.
అవును ఉండదు.
క్క రోజు గాని ఒక్ ఒక వారం గాని రెంట్ హౌస్ ఉన్నావనుకో, నువ్వు డబ్బులు పే చేయాల్సిందే ఎప్పుటికైనా. ఎన్ని రోజులైనా ఉండు. మాక్ సంబందే ఉండద్ చెప్ చెప్పిన దానికి అమౌంట్ కట్టాల్సిందే అంటరు. అక్కడ వాతావరణం అలా ఉన్ ఉంది, ఏమంటే టౌన్ అంటరు, ఏమంటే జాబ్. అక్కడ సాలరీకి అక్కడ సరిపోతున్ తుంది, ఇక్కడ దానికి ఇక్కడ జరిపో
ఇక్కడ మనకి ఎనిమిది వేలు, తొమ్మిది వేలు రెంట్లు ఉన్నాయి. మనకి పల్లెటూరులో వెయ్యి రూపాయలకి కూడా ఇవ్వట్ డానికే ఎంత ఆలోచిస్తరంటే అంత ఆలోచిస్తారు.
ఉమ్
చాలా తక్కువ కాస్ట్లు ఉన్న. కూడా ఇచ్చినాక్
నీ అక్కడ రెంట్ హౌస్ అంత రేటు పెట్టినా గానీ రిస్ట్రిక్షన్స్ పెడతారు. ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఇలా చేయకూడదు, ఇలా ఎవరు రాకూడదుని. ఉ టౌన్ లోనే.
మనకి అక్కడయితే ఇచ్చేసామ, వచ్చేసామా అన్నట్టుంటది. ఎక్కువ జనాలొస్తే ఇంకా ఆప్యాయంగా చూసుకుంటారు వావతల పక్క కైతే
ఉమ్ కానీ అక్కడ మీరే ఉండాలి ఎవరు రాకూడదు, అల్లరి చేయకూడదు, ఇట్లా శబ్దాలు చేయకూడదు, గొడవలు పడకూడదు ఇలా అంటనే ఉంటరు ప్రతిదీ. అదే పా పల్లెటూరు కె ఎంతమందన్న రా, మేము చూసుకుంటాంలే అంటరు గాని అక్కడ అట్లా ఉండదు కదా. ఇడ పది మందికైనా పెట్టొచ్చు, ఆడ ఒక్కరికి పెట్టేదానికి కూడా ఉండదు మనకు, టౌన్ లో
అవును.
ఒక్క రోజు బొక్పోయిన పల్లెటూరులో ఎట్లయినా ఏదొగదానికి సరిపోతుంది కానీ టౌన్ లో అలా ఉండదు కదా
టౌన్ లో ఒకరు వన్ మంత్ ఇంట్లో కూర్చున్నాము అ అంటే అయిపోయింది ఏం చెయడానికి కూడా ఇంకా రోపాయి ఉండదు ఏం ని ఉండదు
ప్ర ప్రతిదానికి మనీ మనీ మనీ మనీలేంది టౌన్ లో ఉండలేరు
అవును
ఎంత మాట ఉండని ఎవరైనా ఉండని మనీ ఉండాల్సిందే అక్కడ అదే పల్లెటూరులో మనీ లేకపోయినా ఉండగలరు
అవును
ఊ
ఇంకేంటండి ఉగాది షాపింగ్ చేసెండి మంచిగా మంచిగా సెలబ్రేట్ చేసుకోండి అయితే
ఉమ్ చేయాలండి మీరు చేస మీరు చేసారా షాపింగ్
ఇంకా షాపింగ్ చేయలేదండి చెయ్యాలి
ఉ ఇంకా టైం ఉంది కదా అనేసి చెయలేదు చెయాలి మేము
ఇంకా మా ఊర్లో పండగ ముందు అంటే కొలవెల్ పట్రూ కదా ఆ పన్నకూడా జరుగుతదనమాట పదహేడో తారీఖన జరువుతా అది కూడా చాలా బాగా గ్రాండ్ గా చేస్తారు
ఆవు
ఒక్కొక్క ఊరు ఒక్కొక్క దివుడు ఉంటార అన్నట్టు ఇక్కడ మాది అ మా ఊరు ఊలో చేస్తారనమాట అలా
అదే ఒక్కొక్క చోట ఒక్కొక్క లాగా చేస్తా ఉం టారన్నమాట ఏదనా పండవ కానీ కొం కొన్ని చోట్ల ఫెస్టివల్ అనేది బాగా జరుపుతారు ఉ
సరే అండి అయితే ఉంటాను.
ఊ ఓకే